వినబడుతుందా ఆఏమ్ చెత్తన్నావ్
ఏం లేదు ఇక పనులు చేసుకుంటాన్న
ఊ పోయిరా స్కూల్ కు
ఆ పోయిండ్రు ఈ వల్ల మా చిన్నోడు ఒకటి బాక్స్ పెట్టు నాకు ఇంత ఇప్పటి వరకు బాక్స్ పెట్టాలి అందియాలి నాకు అంటాడు నిన్న కొంటపోలే
అయ్యో ఆకలిగాలే మరి
అయప్ప కేమీ ఒక పూట కదా ఒక పూట అయితే పన్నెండు గంటలకు పన్నెండున్నరకు అత్తం కదా ఏమీ వద్దుతి టైం ఉండదు అని చెప్తండు చెప్తా అంటే సరే తీ అనుకున్నా ఇవాళ కొంచెం ఇంక పొద్దుగాన్న లేచినా గానీ చీకట్టు ఉన్నదని మళ్ళా పడుకున్నా మళ్ళా లేచి ఇక ఆలుకు పూత చేసినా లేసి ఇగ ఏమైంది అమ్మ నాకు వ అన్నం కావాలి అందరు తింటారు నిన్న అన్నం తిన్నారు అందరు తింటాలు అని అంటే సరే అని ఏం చేసినా వాళ్ళ ఏమో వండాలనంటే క్యారేటు వండుతవా
అరే నేను కూడా క్యారెట్ వండినా క్యారెట్ వండమాన్నాడు టిఫిన్ పెట్టుకొని పోయిండు నా కొడుకు కూడా
క్యారెట్ వండుతవ కాకరకాయ వండుతావ అంటే కాకరకాయ కోసినాక పిసుకాలే కదా లేట్ అయి అయతుంది నానీ క్యారేట్ వండుతానంటే తొందరగాని అన్నాడు
వీళ్ళు ఏంది అనుకోని క్యారెట్లు తింటారు ఏంది అయినా మంచిది కళ్లకు కండ్లకయనా వంటికి అయినా క్యారెట్ మంచి ఫుడ్ బీట్రూట్ కూడా పెట్టాలి పిల్లలకు కాని మన పిల్లలు తినరు
ఊ
క్యారెట్ మంచిది వారానికి ఒక్కసారైన పెట్టాలి వీళ్లకు
పెట్టాలే
మనం తినకున్నా గాని వాళ్లకు పెట్టాలి మనకంటే అలవా వెనకట్ట్ నుండి అలవాట్లేదు
క్యారెట్ ఏత్తడు ఇగా గోర్ చిక్కుడుగాయ్ అంటే తింటడు మన చిక్కుడ్ తింటడూ నిన్నా పాలకూరండినా పాలకూర అద్దు అని అంటే ఎగ్గూ పొడి చేషినా పెట్టిన అ ఇగా నిన్న టిఫిన్ తీసుకపోలే గాని ఇవాళ తీసుకోపోయిండు నిన్నా అచ్చినాంక ఎగ్గ్ రైస్ చేస్తే తిన్నడు
ఎగ్ రైస్ ఎండాకాలం తక్కువ జెయ్
ఏ తక్కువనే ఇగ
ఎగ్ రైస్ ఎక్కువ తినద్దూ మల్ల
మ్ ఔను
హోమ్ వర్క్ చేసుకుంటడ మరి రాగానే
ఆ
పన్లంటే బోల్ ఉన్నాయ్ తోమెటీయీ ఒ కొంచెం లేట్ అయిందంటే తోమబుద్ది అయితలేద్ అసల్
మ్
తోముదా బయట నల్లత్తాంది గదా
ఆత్తాంది రోజ్ అచ్చుడే గదా
మంచిదే ఒకందుకు ఇదంతా
ఎందుకు
ఈఅ నీళ్లూ లేనోళ్లలకూ కష్టంగా లేకున్నుంటాద్ గా గంతె
మ్
ఇగ పక్కొల్లయ్ ఐతే బోరు వోషినట్టే పోతాంద్
రేప్ పొద్దుగాల లేవాలే పనుల్ ఏసుకోవాలే హన్మకొండ వోవాలే
అదే బిడ్డ
ఆ
మ్ డిస్టర్బెన్స్ రానీయకు డిస్టర్బెన్స్ రానీయకు సౌండ్ వినవడతాంది
ఎప్పుడు పని ఐతే అప్పుడే పోవాలే తీస్కొన్ రావాలే
పొద్దున్నే వొయ్యి చీకట్ కాక ముందురా
ఆ ఇల్లు గిట్లా దులిపింన్రా
సౌండ్ రానియకు
హా
ఏ ఇల్లు ఏం దులుపలే కానీ నీట్గానే ఉన్నది నేను ఎప్పటిదప్పుడే కొంచెం దుడుచుకుంటా
మ్ మాద్ గుడా ఏం చెత్తగిత్తా లేదు నీ గనే ఉన్నది గానీ అక్కడక్కడా కొద్దిగా అ బల్లి పాతర్ల ఉంటాయ్ గదా చిన్న చిన్నగా
ఆ
ఆ
ఎప్పటిదప్పుడే నీట్గా చేసుకుంటా కొంచెం పైన అయ్యా ఊకనే ఒక్కసారె దులపాల్ అంటె గుడ కష్టమే గదా
అవును అయినా బాగేం లేదు అ అక్కడక్కడా కొద్దిగా కొద్దిగా అట్లా దుమ్ము పడి ఉంటది గదా
మ్
ఇంకా
ఇంకా ఏ టైంకి వస్తాండు మీ ఆయనా
పన్నెండున్నర కు అనుకుంటా
పనెడున్నారనా
మ్మ్ నేను ఏమన్నా నోకేది ఉన్నదా నువ్వు పని చేసి కుంటవ
ఆ నేనే కడియేతా టైం చూసుకొని కడియతలే పది నిమిషలు
మ్మ్
ఒక పగవన్ తర్త మళ్ళ నువ్వు చేయి
ఆ
పది నిమిషాలభివధి
అదే
ఏమా సెల్ఫీలలోన అయితే అన్ని బట్టలు ఆగమాగం ఉన్నాయి నావే నావే ఉన్నాయి ఆగమాగం అన్ని సర్దాలి అనుటుంటే ఏ టైమ్ ఉంట లేదు ఇక ఇప్పుడు నేను గొడ్లు తోమే సరికి నాకు క్యాస్ట్ అస్తది ఇక సర్దక ఊరుకుంట
ఆ ఏ మా ఆ బట్టలు చూసా మార్ద పెడతామంది
ప్లేస్ లో ప్లేస్ లేక్ ఇంకా నువ్వు ఎంత ఒక్కో రోజే ఉంటాయవి మడత పెట్టినా కాని
ఆ
అదే అంత కుకి కుక్కి పెట్టేసరికి మళ్ళీ తెలదు మళ్ళా ఖరా అవుతది
మ్మ్ ఇప్పుడు మనం మరత పెట్టి పెట్టినా గాని ఓ మళ్ళీ ఏం చెప్తాయి అంటే అడుగువి తీసినా మళ్ళీ పడతాయి
మ్మ్ ఏం పెద్దమ్మ కన్న కన పడతలేదంటా
ఏంది
హ్మ్ పొద్దుటి నుంచి చదివిరా అదురంత ఉండాలి మాకు
పావొ మొత్తమే కనిపిస్తంది ఇప్పుడు మంచి అప్పుడు నేను అడిగినప్పుడు మంచిగా కనిపిస్తానాయి క్లియర్ గా అనిపిస్తన్నాయి అన్నది కదా
అన్న విదషిన కా నుంచి అట్లాంటి అంది మస్తు
ఏం టెన్షన్ పడకాను అవి చుక్కన మందులు వేసుకు కుంటాంటే మాగా
నేను చెప్పిన నువ్వు ఆ టెన్షన్ పడకుంట అ తనది అని నాకు టెన్షన్ అయితాంది ఆ ఏమన్నాయినా మళ్ళీ నాకే తిప్పలే కదట్లా
అవును
నాకే తిప్పలేగాని అట్లా భయమై నాకు ఆందోళన అయితాను బాగా
మ్మ్
తోటకూరండినే అన్ని వేషిన తింటాండి ఎన్న తక్కన అమ్మన్న అక్కనీ రామన్న పెద్ద అక్కనీ రామ్మన్న వతనా అన్నది
మ్మ్
తీసుకపోతేయి
ఎందుకు పడుగుక లేకపోతే తీసుకోపోవడానికా
రమ్మన్న చూసుకో హాస్పిటల్ లో దించ మళ్ళా సర అంటే సరే అన్నది తమ్ముడు తీసుకుపోన్నాడట అక్క తీసుకుపోయే రెండు ఊరు అంటే సరే అ ఇసుక్ ఆ కుప్పులనే ఉన్నాడు
హు
ఇద్దరు ఒక దిక్కు ఉండాలి గీసన్ టైంలో ఉంటే కొంచెం అది మన అది వేరే పోతుంది
అవునా
కదా
ఆ వాళ్ళు అత్తమా ఉన్నారా ఇప్పుడు పో లోలకో
అతమ్ము ఉన్నది గాని ఆమె రాలె వండుకుంటది వేరే ఈయనకు వండరాదు వీళ్ళు వీలది వీళ్ళ
మామలేడు
మామలేడు
హు
కొంచెం పని ఎక్కువైతది ఏమున్నది
ఇప్పుడు వాళ్ళది చిన్నోళ్ళది ఏ ఊరు
చిన్నోళ్ళది అటు దూరంగాని తర్వాత చెపుతా అది అసలు వద్దని చెప్పినా నేను
హు
ఇదాకా అడిగాన లే అసలు
రాజుగున్న కన్నను అసలు అప్పుడు కనిపయలేదుట అప్పుడు కనిపయలేదట కనిపయకపోతే కనీసం బాత్రూమ్ పోడానికైనా వద్ద అట్లా ఇట్లా అని
ఏ తీయి ఎందుకు గాని వాళ్ళు అన్ని నకరాలు
అయితే ఈ చీర మీద పువ్వులే నాకు కనిపయలేదు బిడ్డ అంటా అంది
పువ్వులు ఏం చేస్తదట బయటికి బాత్రూం కి దానికి దీనికి సరిపోతే సరిపోతగాని పువ్వులు
అయితే ఇగ కనిపియ్యలే బిడ్డ ఎప్పుడు క్లియర్ కనిపిస్తాంది ఇప్పుడు ఆ పొట్టోని ఫోటో వే కనిపయలేదు ఎప్పుడు కనిపిస్తుంది అంటాడు
హు ఇప్పుడు పూర్తిగా ఉన్నది పోడగొట్టుకున్నాక మంచిగా ఉంటది ఏం కాదు కానీ ఆమె కు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా
అహ
మరి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేట
లెక్క చేయి చెయయి అన్నదాటన అన్నది
ఉహు
అన్నది అన్నదాట ఆ ఎప్పుడు సప్పుడు చేస్తలేదట
మళ్ళీ ఏమైందట
ఏంమో
చేసిరటన లెక్క
ఇంకా ఎడ చేసిరు చేయ్యలే
అహ
నిన్న సార్ రాలేదు సార్ వచ్చి అవి వాళ్ళ కి కొట్టిండు
కోటిండు కోటిండు
ఉహు
హు
కొటిండు కొడితే
ఎన్ని రో ఎన్ని రోజుల పడతాయి
నారోల్ల పడతాయి అట
ఎంటనే పడతాయి కదా
లేదు కొట్టినంక ప్రాసస్ మొత్ తమ్ చూస్ కోవద్దా
ఆ
చూస్ కున్న ఆన్ లైన్ కొంచెం లేట్ అయితది
ఇరవై నాల్ గంటలు టైం తీస్ కుంటది నాక్ తెలిసి అనుకుంటాన
ఇరవై నాల్ గంటలు తీసుకుంటది కానీ ఇప్పుడు అందర్ కోక్ సారి పడతాయి కదా
ఉమ్
అల్ల బడతే వీళ్ళు పోయి విడిపిస్ క్ రావాల్ నట ఇద్దరు
హ్మ్ పది నిమిషాలు దాటింది నేను ఫోన్ కడ్ జేతనా మళ్ళా జేతుండు
ఆ